హలో హలో హలో
హ ఏం జేసునవ్ రా
ఏం లేదరా నువ్వు ఏం చేస్తున్నావ్
ఏంలే ఇప్పుడే అచ్చిన
ఉహు తిన్నావా
ఆ తిన్నా ఇప్పుడే దిన్నా పిల్లలుంటే పిల్లలతో ఆడుతున్న.
ఏం జేస్ తున్నరు మీ పిల్లలు
ఏం జెట్లే ఆడుతున్నారు
ఉ
పోయిన వర ఈ రోజు డ్యూటీకి కర్రీ ఒచ్చేసి ఆ ఆఫ్టర్నూన్ అక్కడే తిన్నా ఇప్పుడేమో పప్పు పాల్కూర పప్పు పాల్కూర.
ఊమ్ నేను వెళ్ళొచ్చా జస్ట్ ఇంతకు ముందు వచ్చా ఫాస్టింగ్ దీసా ఇప్పుడే కొంచెం రిలా క్స్కి ఇగ
ఊ ఎప్పుడు రంజాన్ మరి
రంజాన్ ట్వంటీ వన్ కుందిరా
ట్వంటీ వన్కా ఓకే ఆ
మీ ఉగాది గూడా ఉన్నట్టుంది
ఉగాది ఉంది
ఊ ఏడేట్కొ అది
పింగ్ అంతయిపోయిందా
ఆల్మోస్ట్ కంప్లీట్ కాకపోతే ఇంకొంచెం చేయాల్సింది ఉంది
అవునా - మొత్తం హెవీ హెవీగా దీస్ కుంటదంతా
ఆ మొత్తం హెవీనే అందుకోసమే
ఆ ఆ చార్మినార్ దగ్గర మస్తుంటాయి చలు ఇంకా బ్యాంగూ ఇంకాఫస్
ఆ అట్టు అది ఎక్స్ ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉంటుంది నైట్ వ్యూ చూడాలి బ్యాంగిల్స్ షాపింగ్ చేయాలి హలీమాబీ ట్రై చెయ్యాలి కదా అక్కడ మరి
ఆ నువ్వు తింటవు హలీమ్ మంచి ఫస్ట్ టైం నీ హలీమ్ తిన్నావు
అవుదా ఇట్లందే మరి ఎక్స్పీరియన్స్
ఎక్స్పీరియన్స్ అంటే బగార భూవదంటట్టు నాకైతే అంతే అం చిని
ఆహా మటన్ కదా అది కొంచెం బలానికే
అవును కానీ డిఫరెంట్ టేస్ట్ మొత్తం
మొత్తండిఫరెంట్ ఫస్ట్ టైం ట్రై చేసినా కాట్ ఎట్లా నెక్స్ట్ టైం నుంచి సెట్ అయిది
ఆ
మీద అయిపోయింది అవగాశది షాపింగ్
క వెళ్ళలేదు ఇంకా తీసుకోవాలి పిల్లలకి ఆ కుట్టటిడానికి అయితే ఇచ్చినా స్పెషల్గాది పచ్చడా బొబ్బట్లు బొబ్బట్లు
ఉందా మరి మాకు ఇన్విటేషన్
ఆ ఉంటుది ఆలోచ వెల్కమ్
వెళ్లావను డ్యూటీికి
ఆ వెళ్ళిన వచ్చినాయి ఈ రోజు కొంచెం ఎర్లీగా వచ్చినాం డైలీ ఎయిట్ కి అట్లా వచ్చేట వాళ్ళు
ఆహ నాకు కూడా ఈరోోజు లేట్ అయింది
టేన్నా
ఆ వర్క్ ఉండేసరికి
వర్క్ లోడ్ బాగాయితు న టుదిగా
ఆ ఈరోజు మరి ఎక్కడ ఈ ఇప్పుడు ఇక్కడేనా మల్ల
ఆహ లేే లేదు ఈ సైడ్
నయి ఆ ఇంకే ఇద్దరు మంచి చేసుకోండి ఇగా
వెళ్ళాల కుంటాయి ఇంకొక టూ డేస్ తర్వాతకి
ఎటు అటు ఆ హాస్పిటల్కనా పాత హాస్పిటల్కేనా
ఆ అవునవును ఆ సరే అయితే
ఇం
నిన్న ఆ మొన్న అనుకుంటా స్కూల్ నుంచి వచ్చేటప్పుడు చిన్నడు చూసిండు చూసిన వెల్ న్నారు ఇంటిక మాట్లాడలేక
అవునా
ఆ
పిల్లలు కూడా రేపు తీసుకొస్తావాడిని మ మండే రోజు వచ్చే రోజు ఆ బంటి ఏం చేసిన ఆ బంటి ఏం చేసిన్నావు వాళ్ళు అక్కలా ఆయమ్మల అందరు అడుతారు మత్ మా అన్నయ ఏం చేసిండ్ మా అన్నయ ఏం చేసివు
కదా అసలకి
మ్మ్
ఏం పెట్టింరు స్నాక్స్ వాళ్ళ కే రజు
స్నాక్సా స్నాక్స్ ఏమి తీసుకురాలే మా చిన్నది రా నే బ్యాగులు అమ్మ ఈరోజ ఏం తీసుకురాలేదా ఏం తీసు
అద
తీసుకొచ్
టూర్ కంట వస్తావా మరి
టూర్
మ్మ్ అంటే బ్యాచ్ ఉంది కదా అది మొత్తం వెళ్దాం అని టూరేసాం ట్రిప్పు గి
ఆ ఎక్
సెట్ అయిద్దా
ఆ లేదు పిల్లలు ఉన్నారు కదా డ్యూటీ నాకులీజ్
తున్నరు ఈ ఫెస్టివల్స్ ఉన్నాయని ఎగ్జామ్స్ ఉన్నాయి కదా మళ్ళీ వాటి వల్ల కొంతమంది ఎట్లా బ్రేక్ అయితున్నాయి ఇంకా డిసైడ్ కలే ఒకవేళ వెళ్దాం అంటే ప్లేస్ సెట్ చేసుకుందాం అని
ఆహా ఆల్రెడ అండి లీవ్స్ మొత్తం వాడేసిన ప్రజెంట్ అయితే లీవ్ లెవ్వు
ఓహో
ఆ
నాయి ఉన్నాయి ఆల్మోస్ట్ కాకపోతే పండగ ఉంది కదా
ఆ పండగకి యూజ్ చేసుకు ఎమర్జెన్సీ ఏమైన్నా వచ్చినప్పుడు యూజ్ చేసుకోవాలంటే మళ్ళీ ఇవ్వరు
సానే
మ్మ్ ఇంట్లో మరి పుడేం స్పెషల్
ఈ రోజు ఆర్ ఫ్రూట్సే ఆల్మోస్ట్ కొంచెం వాటర్ క్వాంటిటీ ఉన్నాయి తీస్ కుంటే ఈ ఎయిట్ వరకు ఇక ఆకలి కాదు ఇగ అస్సలు కాదా వాటర్ తాగే సరికి సెట్ అయిద్ది తర్వాతకి ఏట్ థర్టీ నైన్ కి తింట మళ్ళీ మార్నింగ్ లేస్ మళ్ళీ తినాలి అప్పుడు మళ్ళీ తినబద్ది కాదు లేవడమే పెద్ద కష్ స్టాసాల అక్కడ
ఆ ఆ
తే మ్మా లేవడానికి ఒక టెన్ మినిట్స్ పట్టుద్ది నాకు
బేబీ చిన్నగా మళ్ళీ అప్పుడు వేసుకోవాలి కదా
బయట వస్సదా చల్ల గాలి బా మంచం ఎసుకొని పంనుకోవచ్. గట్లు ఉంటది.
హు, అంతే ఉంటది.
తర్వాతికి పడుకోట్లేదు ఆల్మోస్ట్ త్రీ గట్ల లేచినా తర్వాతికి పడుకోవట్లేదు.
మరమగ్ ద ఆవ్ ఔనండి, అవునింద అక్కడ దావద్ పెట్ అన్నారు కదా పోలీస్ సేషన్ దగ్గర
ఆ అవునవునవును అది వాళ్ళ కోసమే ఏంటిది, ఫెస్ ఆ ఫాస్టింగ్ ఉంటారు కదా. వాళ్ళ కోసము ఎమ్మెల్యే ఉంటారు కదా వాళ్ళు ఇచ్చారంట.
ఆహా పెద్ద పెద్ద బ్యానర్ పె ట్టి పెట్టిల్లు చూస్నా నిన్ననే
నౌను ఫుడ్డు వరంగల్ వాళ్ళ వచ్చి చేసినండి. ఇక్కన్నుంచి కాదంట ఇక్కడ వాళ్ళు కాదంట తిప్ ఇంగల
అదే పెద్ద ఏసీలు ఇంగ ఈవినింగ్ అందరు గ్యాదర్ అయితున్నారు.
ఆ నేను కూడా చెడవు చూసా అవి, మొత్తం స్టేజులు అవన్నీ ఉన్నాయి డెకరేషన్ బ్యాక్ నుంచి చూసాను నేను ఫ్రెండ్ నుంచి చూడల్లేదు అది.
హుం హుం బా చూస్న నేను కూడా మొత్తం అందులో నుంచి మధ్యలో నుంచి ఎళ్ళిపోయిన నేను బయటి
అవునా అదే తే నేనైతే డైరెక్ట్ రూట్ చేంజ్ చేసుకుని ఎళ్లిపో
అంటే మీ మర్ చూతాది మరి బస్ కోసం ఆగాలి కదా, బస్ కోసం ఆగాలి కదా. బస్స్ పోతాదిగ మన్షి అందులో నుంచి ఎళ్ళిపెయిన ఆక్కడ వాళ్ళు కర్రలు చేశారు కదా.
హా హా హా ఔనుఔను తెల్సు ఫర్నిచర్ షాప్స్
ఆ ఫర్నీచర్ షాప్ నుంచి ఆ గల్లీ నుంచి ఎళ్ళాలి, ఆ గల్లీ క్లోజ్ అదంతా తిరిగి కూరగాయలు తీసుకొని మార్కెట్ కెళ్ళి
ఉ
ఒక ఆంటి ఉంటంది, అ ఆంటి దగ్గరికి ఎళ్ళెసి వచ్చినయ
నేను వెయిటింగ్ ఎవ్రీ ఇయర్ ఇక్కడ మైర్బర్లో అది పెడతారు కదా, ఎగ్జిమిషన్ ఇంకా పెట్టలేద్ ఏంది అని చూ
ఎగ్జిబిషనా ఔనా
అవును అక్కడ రైల్వేస్టేషన్ బ్యాక్ సైడ్ పెడతారుగా
నాకు, తెల్వదు తెల్వదు నువ్వంటే లోకల్ కావా మీ తెలుస్ తే నా తెల్వదు కదా.
ఇయాల వెళ్ళటం ఏంటిది ఇంకా రాట్లేదు ఏంటి ఇంకా రాట్లేదు వాళ్ళు పెట్టట్లేదని చూస్తున్నా. ఐ థింక్ ఈసారి లేదేమో అవి జాయింట్ వెల్స్ అవి ఉంటాయి. ఫెస్టివల్స్ ఉంటాయి ఆ షాప్ ఉంటది
ఆహా
తిరగడానికి కదా కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ చేయతాయి ఎప్పుడో ఒకసారి వాళ్ళు వన్ ఇయర్ కు ఒకసారి పెడతారు.
ఎడ్ సైడ్ ఉంటదో చూసి
ఆ పోయింది ఇయర్ ఈ సైడ్ కాదు సమ్ బ్యాబో రెస్టారెంట్ ఆ సైడ్ ఉందికదా న సామ్ పె రాడ్డు ఆస్
ఆ బాంబూ రెస్టోారెంట్ అటే
ఆ ఆ సైడ్ పెట్టారంట ఇగ నను ఆ సైడ్ ఒంపి చందని వేళ్లలేదు ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఉంటే వెళ్లేదాని పోయిన సార్ అక్కడ పెట్
ఉ ఆ పేనీలు పెేనిపాయసం చేసారా పేనీలు బాగా పెడతారు.
అంటే నాకు
పేనిల్ సన్న సే్ ఉంటుంది కదా
ఓో స్స్తనా సేమ్యా స్
సన్నె సే మ్యాసిన న ఏమంటరూ పెనిలం నాకు తెలిసి
అంత ఐడియా లేదు దాని గురించి నా తెలుగులో అసలు ఆ ఆల్మోస్ట్ వెజిటేబల్స్ నేమ్ కూడా తెలియదు నాకు.
మొత్తం ఇంగ్లీష్ మీడియం ఇక
ఇంగ్లీష్ అని కాదు మా లాంగ్వేజ్ లో తెలుసు కదా అని అట్లా వదిలేస్తున్నా ఇక
ఆ గగ
నేర్చుకోవాలి ఇక కొద్ది కొద్దిగా
మళ్ళీ స్కూల్కిలిగా
మీరు ఉన్నారా టీచర్స్ లాగా గైడ్ చేయడానికి.
మా పిల్లలు లేక్కనే నువ్వు కూడా
ఆ కాదు మా సర్ ఉన్నారు గా హెడ్ ఆ సారే నేర్ తర్వాత అసల కే రేపటి నుంచి వాళ్ళు పరంగ
ఆ అంతే అంతే ఎందుకు మా పెద్దది మా పెద్దదని తీసుకోపోతే జాలీగా నీకేం కావాలస స్పెల్లింగ్స్ తో సహా న చెప్ప అస్సలు మర్చిపోదు అట్ట కాదు
తా మెమోరీ పవర్ ఉంది నా దగ్గర లేద్ అంత అమ్మా
హమ్
ఉండాలి మెమొరీ పవర్
మా చిన్నది తీట కూ కోతి అంటే ఇగ కోతి
మా బ్యాచ్ మా బ్యాచ్ నీ అట్ల తిట్టొద్దు
అంతేన
అసల్కే చిన్నోలం ఏంటమ్మా మేం ఇన్నోసెంట్ వాళ్ళం
ఇన్నోసెట్ ఇన్నోసెంట్ మోత్ ఒకటైనట్టు ఉన్నరు
ఆ ఆంటీ ఏం చేస్తున్నరు
మా పిల్లలకి సానం చేపించింది ఒక అన్నం పెడదామని పిలుస్తుంది పిల్లల్ని వాళ్ళేమో ఇక్కడ కూర్చొని ఆడుతున్నారు రోడ్డు దగ్గర
ఎస్ మాకు ఫస్ట్ ఫుడ్ కన్నా గేమ్ ఇంపార్టెంట్ మాకు
అంతే మరి ఇగ దానికి ఇచ్చే ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వరు సరే రా ఉంటున్న మరి బాయ్
ఒకే బాయ్